హలో వినిపిస్తోందా
అ ఆ వినిపిస్తుంది
ఏం చేస్తున్నరు మీరు
ఏం లేదు వట్టిగ కూర్చొని ఉన్నాను మీరు
ఊరికే కూర్చున్న నేను ఇప్పుడే కాలేజీ నుంచి వచ్చినాను అన్నమాట
ఇప్పుడొచ్చావ
ఇప్పుడు అంటె కొంచెం సేపు అయ్యింది ఊమ్
మీకు ఎంతకు ఒదులుతారు రోజు
మాకు ఐదు గంటలకు
కరెక్ట్గ ఐదుకే ఒదులుతార
ఉమ్ అంటె మాకు ఈ రోజు కొత్త ఉపాధ్యాయుడు ఒచ్ డన్న మాట ఆయన ఏందంటే ఆ రెండు వేలా ఇరవైలో ఆయంది కాలేజ్ అయిపోయింది మన కాలేజే
ఓ ఓకే
ఊమ్
అ హ
ఇగ చెప్తా ఉన్నాడు అట్ల ఇట్లుంటాది అని చెప్పేసి
ఓకే ఆయనకు జాబ్ రాలేదంటనా
ఆయనకు ఒచ్చిందంట ఆయన ఒక చిన్న కంపెనీ నడుపుతున్నాడంట
ఓ కంపెనీ నడుపుతూ ఇంట్లో వర్క్ చేస్తున్నడ?
ఆ దీంట్లో పని చేేస్తున్నడంట జీతం ఒచ్చేసి వాళ్ళు ఆ కంపెనీ లో పని చేసినా చేయక్ పోయిన అరవై వేలు అస్తుండే దాని తర్వాత ఇట్ల చెప్తా ఉంటే చదువు చెప్తా ఉంటే ఇట్ల ఆ ఒ ఒక గంటకి ఇంతని ఒక ఐదు వందలు అట్ల ఇస్తారంట
ఉమ్ గంటకి ఐదు వందలా
కాబట్టి ఆరు గంటలు వాళ్ళు చెప్పేది
ఆ
ఆరుగే మినిమం ఐదు వందలు అట్లీస్ స్తరంట ఆరు గంటలు ఇంటు ఐదు వందలు రోజుకే ఎంత ఒస్తుంది అసలు ఉమ్ నెలకు ఎంతొస్ అసలు తొంభై వేలు
ఓడి యామ్మ ఈల్ల పని బాగుంది
ఊమ్ ఆయన చెప్తున్నాడు అసలు డబ్బుకి డోక నే లేదు మాకు చాల ఒస్తా ఉంటుంది అని చెప్పి
స
అట్ల ఇది చేస్తాడు ఇట్ల కంపెనీ నడుపుతాడు ఇట్ల ఇట్ల టీ టీచర్గ వస్తాడు
ఉహ్ మల్టీ టాలెంటెడ్
ఉమ్ చాన మన అంటె కళాశాలలో ఉన్నప్పుడే రెండో సంవత్సరంలోనె కాలేజ్ కి రాకోకుండ ఇట్ల స్టార్టప్ చిన్న చిన్న చిన్న చిన్నగా ఎదుకుంటా అట్లా కొందరికి
పండగలోనే స్టార్ట్ చేశారా?
అప్పుడే మొదలు పెట్టినాడంట ఇంగ తర్వాత కాలేజ్కి రాలేదంట ఆ రెండో సంవత్సరం, మూడో సంవత్సరం, నాలుగో సంవత్సరం
ఎగ్జామ్స్ ఎలా రాసారంట?
ఎగ్జామ్స్ ఆయన్ని అడిగితే ఎంత, చ్ మీ పర్సంటేజ్ ఎం అంతా అడిగితే
మ్
తొమ్మిది పాయింట్ మూడు అని చెప్పినాడు. అది గుడా అది గుడా ఒక దాంతో ఫెయిల్ అయినాడంట.
ఆహా
ఫెయిలై, ఫెయిలైయి కూడా తొమ్మిది పాయింట్ మూడు పర్సంటేజ్ ఆ అది లేకోకుండా తొమ్మిది పాయింట్ ఏడు పర్సెంటేజ్ అంట. అద్ అది కూడా నాలుగో సంవత్సరం వరకు అట్లనే సాగుకుంటా వచ్చింది. తొమ్మిది పాయింట్ ఏడు
చాలా ట్యాలెంట్డే
ఆ అది కూడా ఓయి అంట ఫెయిల్ అయిపోయింది.
ఓయి ఒకటి
ఉమ్ దానికి మార్కులు లేవు అన్నమాట
ఆహా
ఉ మనకు ఇట్లయితే యయుహెచ్వి అట్లుందో అట్లా
ఓ జస్ట్ ఊర్కే
మ్ పాస్
ఉహు గాదు
అట్లయితే చాలంట ఉ ఊ చానా వస్తున్నాయి అసలు అయినా బెంగళూరు నుంచి వచ్చినాడు.
కొత్తాయినంట కదా మీకు? ఉ అవును ఎందుకు మార్చేశారు మమ్మల్ని మీరు చెప్పారా బాలేదని హెచ్చోడికి?
లేదు లేదు లేదు చెప్పలేదు కానీ ఏం జరిగిందంటే ఆయనకు ఆరోగ్యం మాకొచ్చి ఆయనకు ఆరో గ్యం బాలేదు అని చెప్పేసి చెప్పినాడంట నేను రాలేను అని చెప్పి ఇంకా వెంటనే చీకట్లో నాలుగు గంటలకి నాకు ఫోన్ చేసినారంట. ఇట్లా రావాలి అది ఇది అని చెప్పి
అ
ఆయన ఏం చెప్పినాడు అంటే మాకు వచ్చిన కొత్త యాఅబ్బ
ఆ
నేను అంత తొందరగా వచ్చినాను. ఇప్పుడే వచ్చినాను బ్యాగ్ లో బట్టలు కూడా తీసుకోలేదు అట్లే వచ్చేసి నాను కళాశాలకి అని చెప్పేసి అన్నాడు.
ఆ
మాకు ఇప్పుడు కొత్తగా వచ్చాయి పా
ఉ స్టార్టప్ కంపెనీలో జాబు
చానా అసలు చానా వస్తుంది అని అన్నాడు
మన కాలేజ్
మన కాలేజ్
ఆ కరోనా బ్యాచ్
ఊ
ఆశ్రుట్
ఊ మా ఆ చనా అసలు వెబ్ క్లబ్ అని ఒకటి ఇనాగరేట్ చేసినాడు వాల్ వాళ్ళే వాళ్ళే అంట చేసింది
హ్మ్ హ్మ్
ఏం పేరంటే సరన్ అనుకుంటా
ఉహు
బోండంలాగా ఉంటాడు కొంచెం
ఆయన రెండో సంవత్సరం చదువ్ తానేటప్పుడు వందకు పైగా కేజీలున్నాడు బరువు ఉన్నాడు
అవునా
హ్మ్ చెప్పినారు కొందరు ఉ అప్పుడు ఉన్నాడంట కానీ జిమ్కు పోయి అట్లై ఇట్లా అని చెప్పేసి తగ్గినడు కానీ ఇప్పుడు చూడడానికి కొంచం లావుగానే ఉన్నాడు
ఓక కే బా చెప్తున్నార క్లాసేస్
పర్లేదు బానే చెప్తాన్నాడు అంటే ఏంటంటే మా మేము తీసుకుంది పైథాన్ ఫుల్ స్టాక్ పైతాన్ చెప్తా ఉన్నా ముందు ఆయన వచ్చేసి ఎందంటే ఫుల్ స్టాక్ స్టార్ట్ చేసినాడు
ఇపుడు డైరెక్ట్గా
ఆ మొదలు పెట్టినాడు మొదలు పెట్టి ఇట్లా మధ్ మద్యలో ఆగిపోయింది దీని గురించి అంటే దీని పరిస్థితి ఏందని అడిగితే మధ్యాహ్నం నుంచి చెప్తాను పొద్దనిది చెప్తాను అని చెప్పినాడు
ఓ
పొద్దనది మధ్యాహ్నం నుంచి ఇది
అయితే ఫుల్ స్టాక్ లో ఏం చెప్తున్నారు మీకు
దాంట్లో వచ్చేసి ఫస్ట్ ఈ రోజు బేసిక్స్ చెప్న్నాడు ఎట్లా ఉంటాది ఎట్లా అంటే ఈ టెస్టింగ్ ట్రైనింగ్ డెప్లాయ్మెంట్ దీంట్లో ఏమేం యూస్ స్తరు అక్కడ నుంచి స్టార్ మొదలు పెట్టుకుంటా వచ్చినాడు ఇంకా రేపు చెప్తాడు ఏంటేంటి అని చెప్పి
ఇంకా టూల్స్ అవన్నీ రేపు చెప్తాడేమో
హ్మ్ చెప్పచ్చు
ఎలా అని మీ ఫ్రెండ్ సెట్ అయిందా లాస్ట్ రూమ్ లో
లాస్ట్
మీ ఫ్రెండ్ క్లాస్ రూమ్ కి సెట్
ఆ ఆ ఏందిది ఆ ఫస్ట్ అంటే మొదటి రోజే అంటే మాకు ఈ రోజు తరగతి చేంజ్ చేసినారు మార్చేసినార అనమాట ఎందుకంటే ఉ ఆయన రాలేదు అని చెప్పేసి వేరే దాంట్లోకి ఏసేసి ఈ రోజుకి అయిపోండి అడ్జస్ట్ అవ్వండి అని చెప్పేసి అన్నాడు
ఆ ఓకే
అనేది అన్నాడు దాని తర్వాత మళ్ళీ కొత్త కొత్త ఆయప్ప వచ్చినాడు అని చెప్పి మళ్ళీ మాది మా తరగతి మాకే ఇచ్చేసినారు
ఓ ఓకే ఓకే
ఉమ్ అప్పు వరకు ఆడికి ఇడికి తిరుక్కుంటా ఉన్నాం మేము
ఈరోజంత
ఉమ్ క అంటే ఫస్ట్ పొద్దున
ఆ కొంసెపు
హు కొద్దిసేపు
క్యారీ తెచ్చుకున్నావట కదా ఈరోజు
ఆ మాకు ఈరోజు పెట్నారు
అయితే ఇంక నుంచి అన్ని పతిరోజు పెడతార అనుకుంటా
ఆ పెడతారు అడిగినాం మేము ఈ రోజు నుంచి మొదలు పెట్నారు
మీ దాంట్లో కూడా సీనియర్స్ ఎక్కువ కదా
మా దాంట్లో ఆ అంటే ఇప్పుడు లాస్ట్ సంవత్సరం వాల్లు ఎక్కువ అవునవును చానమంది ఉన్నారు అందరు వాళ్ళే ఇంగ ఎవరు హెల్ప్ చేస్తారో ఏమో ఉ మీ దాంట్లో అందరూ హలో హలో
వాసవి హలో ఆ సారీ వినిపిస్తున్నా
ఇప్పుడు వినిపిస్తుంది ఇంతకు ముందు వినిపిలా
ఓకే ఓకే
ఉ
వైఫై వాడుతున్నావా
ఆ
వైఫే వాడుతున్నావ
అవును
ఓకే అందుకే కొంచెం లాగ అవుతుంది
ఓహో ఉనా
అవును
ఆ
ఇంకేంటి మరి అంతేనా? మాకు అది టొమాటా కర్రీ అన్నం అంతే
ఆహ మాకు ఉదుమి ఎర్రకట్ట అదే ఆనియన్ రైస్ చూ
ఓ ఓకే తిన్నారా సరిపోయిందా ఇద్దరికి?
మ్ ఎక్కువ పెట్టుకొని వచ్చినాను నేను
ఆ ఓకే ఓకే
ఉ ఆ
హ ఇంగ మీ రూళ్ళు జూనియర్స్ ఇప్పుడే రారు కదా ఇడ్లీ తిన్నాను.
ఇడ్లీ ఉమ్
ఇంకా నవ్వు నీ ఫ్రెండ్
అంతే
ఆ
సరే మరి టైం అయిపోయింది.
ఆ ఆ ఓకే మరి ఉ